గడ్రా
అపశ్వల్లి
అప్రాజ్భతి ఏం చేత్తనవ్
ఆ
ఏన్ చేత్తనవురా
ఎవున్నాయి అన్నం తిన్నాక తిన్
ఆ ఎం కూర వండారు
మా అమ్మ అయితే ఆ టమాటకూరండీ
అంతే నా మరి
తిన్నా
ఆ
ఏం మంచి లేదు అది
అంతె నచ్చలేదా
ఎట్టు ఉండు తందో ఏమో ఉండు తందో రోజ్ విరక్తి పుడతాంది ఈ ఏ వం లేకపో తను
ఈరోజు అట్లనే నిద్రపో ట్టినాడు
రోజసలు అన్నమే ఉండదు తెలిదు స్కూల్లో అడగు
వస్నే ఏంది మొన్నా ఎగ్జామ్స్ ఎట్టా రాసినవ్ కమ్మరి
యే ఎగ్జామ్స్ మంచిగానే రాసిన బాగా రాసినా టాప్ టాపర్స్
ఉ
డైరెక్ట్
బానే వత్తయ అయితే మార్కులు
హ్మ్ మంచిగానే వతాయి అంటే మంచిగా రాస్తే మంచిగానే వస్తాయ్
మంచిగ రాలే మరి
మంచి గనే రాసిన మరి మంచిగ రాసినవటగా
తర్వాత ఎం చెత్తవు మరి
డిప్లోమా డైలసిస్
అట్నా నుంచి అటు పోతావా
ఆ
వీడియోలు చెక్ చేసినావ మరి ఎట్లుందంటా
ఆ ఇయ్యాల పొద్దుగాల్నే చూసిన
ఆ
చూష్ణ అదే తూ టూ ఇయర్స్ స్కూల్స్ అంతా
ఆ
హ్మ్ ఏమో ఏం చేయాలో అర్ధం అయితా లేదు.
మరీ ఎట్లుంటది అయితే మరి
మంచిగానే ఉంటది పిజేనే
ఆ ఆ తర్వాత ఫిచరు ఫ్యూచర్ మంచిగా ఉంటుందా అట్నా మరి
ఫ్యూచర్ మంచినే ఉండదట
ఆ కోర్స్ చేయడం వల్ల
కోర్స్ బెనిఫిట్సే ఉన్నాయి.
అదే మరి ఆ డిగ్రీ డిగ్రీ సైడ్ పోదాం అనుకుంటే మరి దానివల్ల దీని వల్ల ఎట్లా ఉపయోగాలు ఏమ్ అన్నీ చూసుకున్నావా మరి
ఉమ్ ఉపయోగాలు డిగ్రీ వాల్లక్ పోతే మళ్ళా గాడికి వచ్చుడయితాంది
ఆ మళ్ళ ఎనక దిరుకొస్త డైతాంద
ఆ వెెంక దీరుకొచ్చడైతాంది
ఆ టైమ్ వేస్టు
ఉమ్ టైమ్ వేస్ట్
ము
సూడాలి ఇ గట్లే ఆ
అట్లయితే తొందరగ దా లైఫ్ సైటిల్ కావచ్చు
మ్
అదే
అమ్మో ఎట్లుంటదో పరిస్థితి
ఉ హ్మ్
డబ్బులు డబ్బులెటంటే అటే
ఆహా డబ్బులు దానికి ఎక్కువ ఏం బడవులే
హ్మ్
రిఫండ్ వాత్తది కాబట్టి పది వేలో, పదిహేను వేలో ఫీజు ఉంటదట
కాలేజ్ ఎక్కడ మరి
ఏ మహాబాద్లనే కాలేజ్. మైబాద్లా కాలేజ్ అడ్మిషన్ ఉంటది. మనం ప్రాక్టికల్స్ నేర్చుకోవడానికి వేరే ఏదైనా సెంటర్ పోయి నేర్చుకోవాలి.
అంటే రోజు వ రోజు ప్ర అంటే ప్రాక్టికల్ ఉంటదా
ఇగ మరి ఉండి ఊల్లో తిరిగే బదులు ప్రాక్టికల్ అంటే మనం ఎంత మంచిగా నేర్చుకుంటే అంత మంచిది బెటర్ బెనిఫిట్ మనకి
ఆహ క్లాస్ లేవి ఉండవు ఇగ
లే ఉండవు
ఆ
ఉమ్ వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ వన్ మంత్ బిఫోర్ రూ డు మంత్స్ బిఫోరు కొంత నోట్స్ ఇస్తారట
ఆ ఆ నోడ్స్ గాదు ఇంక అదె
ప్రిపేర్ కావాలె రెండు మూడు రికార్డ్స్ ఉంటాయట అవి రాయాలి మూడు సబ్జెక్ట్ ఉంటయట అంతే
రా యనమాలె
మ్ సంవత్సరం మొత్తం ఇగ రెండు మూడు రోజుల్లో రాయలేర
ఈ హ్ తొక్కవిభర్లు ఉంటాయాయ్
బానక్క ఉంటది బానక్కకు అప్పచెబితే అదే రాత్తది రోజు రోజక్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాక ఒక రోజు ఒక నాలుగు పేజీలు రాసిన అదే
ఆ ప్రాక్టీస్ ఎక్కడ మరే
ప్రాక్టీస్ అదే మెల్ మై మైబాల్ లో డయాలసిస్ సెంటర్స్ ఉంటాయి కదా ఉన్నాయి గదా నేర్చుకోవడానిక్ కొత్త ఫ్రీగా శాల్రీ లేకుండా అంటే భోచ్చడు మంది తీసుకుంటరు పేడ్ ఆ ఫ్రీగానే మరి లేకపోతే ఎమన్నా వాళ్ళకి డబ్బులు ఇయ్యాల మనం మనకి
ఇంకా సెలువులు ఉండవా హాలిడేస్ హాలిడేస్ ఉండదా
ఉంటయ్ పండగలప్ అప్పుడు హాలిడేస్ ఉంటాయి నువ్వు మీరు నేను నేర్చుకోవడానికి పోతారు కాబట్టి ప్రతి హాలిడే తీసుకోవచ్చు.
ఆ హ
ఆ పండుగల అప్పుడు హాలిడే తీసుకోవచ్చు సండే సండే హాలిడే పక్కా సండే హాలిడే
ఆ సెకండ్ సాటర్డే హాలిడే
ఆ సెకండ్ సాటర్డే ఉండదులేగాని సెకండ్ సాటర్డే కొంచెం టెక్నీషియన్ కంటే పైక్యాడర్ ఉన్నోళ్ళకు ట సెకండ్ సాటర్డే హాలిడే ఉంటది. మీకుండదు టెక్నీష్యన్స్ కు ఉండదు
ఉండద
టెక్నీషియన్స్ కు ఉండదు సెకండ్ సాటర్డే కాపతే ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి ఇక ఇంకా చానా పిట్స్ ఉంటాయి కదా దాంట్లో పోయిన తర్వాతలే కాని ఇప్పుడు నేర్చుకోవడానికి పోయినవు కాబటి ఇగ ఇష్టం ఇగ
ఉ హ్ పో పోవచ్చు పోక పోవచ్చా
రెగ్యులర్గా పోవాలె పోతేనెనే వత్తది. నువ్వెంత మంచిగా పోయి నేర్చుకుంటే దా ఆ డయాలసీస్ దాంట్లో కూడా వాళ్లకి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి, కేస్ షీట్లు ఉంటాయి, హెచ్డి బుక్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి. అవన్నీ రాసుకుంటాంటే మనకు ప్రాక్టీసయతా ఉంటది మంచిగా ప్రాక్టీస్ అయితే మన పై ఆఫీసర్స్ వచ్చినప్పుడు అంత మంచిగా మనం వాళ్ళకు ఆ ఇమ్ ఎక్స్ప్లెయిన్ చెయి కలుగుతాం ఏ పేషెంట్కి ఏమయితే ఎట్లుంటదంటే మనం ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు అర్థమవుతా ఉంటది అన్నట్టు తెలుస్తా ఉంటది
ఉ హ్
ఉ అట్లా పేషెంట్ ఒక్కొక్క కేసు ను ఒక్కొక్క తీరుగా ఆ లీడ్ చేస్తాంటే అర్థమయితది ఏ పేషెంట్ కి ఏమియ్యాలి ఎట్లుంటది అనేది.
ఆహా అ ఇట్లా కో ఎడ్యూకేషన్ ఉంటదా ఎట్లా ఓన్లీ బాయ్స్కే ఉంటదా
కొ పోయినుదనకా కాలేజీ కెందుకు పోతున్నవు కాలేజ్ లో జస్ట్ అడ్మిషన్ జేసోచ్చుడే
హ్ హ్
ఆ
గదే రోజ్ బై రోజ్ ర రోజ్ రావాల్నా డేస్
ఆ రోజు పొయి రోజు రా అ రెగ్యులర్గా పోతే నె ఇక్కడ ఊర్ల వేస్ట్ గ తిరుగుడు లేకుంట ఉంటది ఒకరు ఒక పని మీదకి రోపు దొరుకుతది పోవచ్చ్ అట్లా ఈ డిగ్రీలు జే తే ఉందంటే ఏముంది మే ఎన్నై మేము బొచ్చెడు డిగ్రీలు చేసేసి అప్పుడే ఇక చేతిలో పట్టుకొని సూత్తాం ఉజ్జోనికి ఏదో ఎనకట్లు వచ్చినానికి దొరికినోనికి దొరికి దొరకనోనికి లేదు
ఊహూ అేడు అాల ఇట్ండ
అ
చూడు మరి ఆలోచించు ఆలోచించుకొని మంచిగా మళ్ళ ఒక రెండు మూడు వీ వీడియోలు చూసి ఎట్లుంటదని అనేది దాని సిచుయేషన్ బట్టి అడగాలి అడ్మ్ కొద్ద్ న్యూ అడ్మిషన్స్ ఎప్పడి నుంచో అడగాలి
ఆ
ఆ
నేను ఎం పి సి కదా ఫస్ట్
ఆ ఎం పి సి వాళ్ళకు అవకాశం లేదటనా
అవకాశం ఉండదు అంటారు
ఎవరంటారు
అందరూ అదే అంటార్నా
అందరి గురించి తి కాదు ఇట్లనే ఉన్నదా ఏం ఒకసారి అడిగి చూస్తాను నేను
ఆ
ఉమ్ అడుగు చూస్తే ఏమంటరు
అర్థం ఐతాయంటవా మళ్ళీ ఇగ మళ్ళీ ఎం పి సి చేయ్యాలనేంది మన మళ్ళా బ బ అంటే బై పీ సి చేసి రావాల్నేంది మళ్ళీ
అ అట్లే ఉండి ఇప్పుడో దాంట్లో డయాలసీస్ లో పనిచేసినాయన కూడా ఆయనది ఎం పీ సీ చేసే ఇట్లకి వచ్చిండు
హ్మ్ హ్మ్ ఆయన శాలరీ ఎంత మరి
ట్వంటీ సెవెన్ ఇప్పుడు ప్రజెంటే మొన్ననే కద అమ్మాయి బ్బర్ డయాలసిస్ టెండర్ స్టార్ట్ అయింది హ్మ్ మ్ మది ఇంకా చికినేస్ అయి తాంటే ఇయర్ ఇయర్ జీతం పెరుగు అది
ఏరియర్ ఎంత ఇరుతుది
వాళ్ళ దాన్ని బట్టి కేసులు పెరుగుతా అంటే జీతం పెరుగుతుది. మళ్ళా ఎవరీ ఇయర్ టెన్ పర్సెంట్ ఇంత పెరుగుతుది.
ఆహ
ఇరవై ఏడు వేలు అంటే ఏడువందలు పెరుగుతాది ఊ
ఇట్లా వాళ్ళకి ఎట్టుంటాయి మరి తీసుకోవచ్చా వాళ్ళ
తీసుకోవచ్చు ఇద్దరు టెక్నీషియన్స్ ఉన్నా కాడ వాళ్ళ నెలకు ఒక హాలిడే తీసు పోచ్చు ఆ స ప్రతి ఎవ్రీ సండే హాలిడే ని మళ్ళా ఎవరి ఫెస్టివల్ ఆఫ్ ఆఫే వత్తాది
ఆ
మంచిగానె ఉంటాయి
ఆహా మరొకడే ఉంటే టెక్నిషయన్ ఈ బుట్
ఊ ఒక్కడే ఉంటే ఏమయిదంటే అట్లే ఉండదు. మరీ ఒక్కడే ఉండరు కేసులు ఉంటూనే ఉంటుంటాయి. కాబట్టి ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు.
ఉహు
అ అంటుధన్ కేసు తక్కువ కొత్త సెంటర్న అయితే ఒక్కరు ఉండరు. పాత సెంటర్లను అయితే ఇద్దరు ముగ్గురు కచ్చితంగా ఉండరు
ఆ
ఊ
ఉహు ఇప్పుడు నాకు ఒకవేళ చేతే దేని ద పడతేలా పోవాలి ఇప్పుడు నేను
ఆ నేర్చుకోవడం మన ఒక సెంటరు నేర్చుకోవడానికి అక్కడ అవైలబిలిటీ ముందు అక్కడ పోయి నేర్చుకోవాలి. అట్లా
చూడాలి పరిస్థితి ఇక్కడ రోజు వే రోజు తెతుతాను ఏమో
ఊ
ఊ
చూడు ఆలోచించు ఏందో అది కాకపోతే ఇంకెక్కడన్నా. రంగల్ నన్న ఎక్కడన్నా అవకాశం ఉన్నా అక్కడనయినా. హాస్టల్ లో వండుకుంటా నన్న చేసుకోవాలి.
హాస్టల్ ఉన్న అయితే ఇక్కడ ఉన్న గ గదే తది గా
కేంద్ మారీగా
ఉహ్మ్
ఉహ్
అదే రూమ్. ఉహ్ వాళ్ళు రూమ్ ఇయ్యరా మరా ఆడ
ఆడనా హాస్పట్లనా
ఉహ్
సెంటర్లోనే పడుకోవాలీ
ఆహ్
ఎంత ఉంటాయి పడుకోడానికి ఏముంది. పడుకోవచ్చు. కొచుకో కుచుకోమా
అదేంది వాళ్ళు పెట్టేదింతే.
ఎవ బడ రమ్మ నీకు
అందే ఉండాలి సలెంట్ గుంటడు
ఉహ్మ్ ఓకే ఉండీగా
ఉకొక్క